అండి మీరు
అ అన్నాండి నావైస్ తినిపిస్తంద మీకు క్లారిటీగా
ఆ ఇప్పుడే వినిపిస్తుంది
ఓకే తిన్నారా ఇంట్లోనే ఉన్నానండి
ఏం చేస్తున్నారు
ఊరికే ఉన్నానండి వంట చేయాలా
ఆ
మీరు
ఏంలే అండి ఉట్టిగినే ఉన్నా మా మమ్మీ చేసి పెడితే తినడం అంతే
చేస్తారా
మా మమ్మీ చేసి పెడుతది నేను తినేస్తా అంతే
అదృష్టవంతురాలు
ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా అండి ఉంటదిగా కొన్ని రోజులు అయ్యా ఉం ఇగా అయినంక ప్రాబ్లమే కదా ఇగ పని పని పని ఆ మన పని ఇంట్లో పని
అవునులేండి మీ ఇంట్లో అంటే ఏమేం స్పెషల్స్ చేస్తంటారు మీ నాన్నమ్మ అంటే వాళ్ళంతా ఉన్నారా
ఆ అందరు ఉంటారండి
ఆ
ఆ వంటలు బాగా చేస్తది బట్ ఈ మధ్య కొంచెం మా నానకి హెల్త్ బాలేదు అట్లా అట్లా అని చెప్పి కొంచెం తక్కువ అయింది
అవునులే ఏం ఏం చేస్తారు అంటే మీ నన్నమ ఎక్కువ ఏం చేస్తారు
ఆ రోజు కేక్స్ చేస్తది ఇక కారపూస గాని నువ్వులు లడ్డులుగా నువ్వులు ఆ మైదాపిండి ఉంటది కదా అండి
ఆ
అందులో ఎగ్ వైట్ వేయాలి తర్వాత షుగర్ కొంచెము ఆ పిండి ఎంత తీసుకు ఎందండి
ఏం వేస్తారు
వినిపిస్తుందా అండి నా వాయిస్
ఇప్పుడు వినిపిస్తాంది ఇంతకు ముందు వినిపడల
అవునా
ఆ
ఫస్ట్ మైదా పిండి తీసుకోవాలి ఫస్ట్ వన్ కప్ మైదా తీసుకుందాం అనుకోండి ఆ టూ ఎగ్స్ తీసుకొని ఓన్లీ ఎగ్ వైట్ ఉంటది కదా అండి ఓన్లీ ఎగ్ వైట్ వేయాలి ఆ వన్ కప్పి వన్ పాయింట్ త్రీ కప్ షుగర్ వేయాలి అంటే కొంచెం తక్కువ మనం కప్పుడు పిండి తీసుకున్నాం క దాని కూడా కొంచెం తక్కువ స సమాన సమాన మస స్వీట్ ఎక్కువ అవుతుది తీసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి మంచిగా మిక్సీ చేయాలా చేసిన తర్వాత ఐరన్ ది ఒకటి షేప్ దొరుకుతదండి రోస్ కేక్స్ ది షేప్ ఉంటది దాన్ని ఇది ఉంది కదా మూకుడ్లో నూనె వేడి చేసినాక నూనెలో ఒకసారి వేడి నూనెలో అది గంటే పెట్ టాలీ తర్వాత అది పిండిలో పెట్టాలి పిండిలో పెట్టినాక మళ్ళీ నూనెలో పెట్ట పెట్టీ రెండు నిమిషాలకు దానికి పిండి అంటతది కదా
ఆ
అదంతా నూనెలోనే వదిలేయాలి
ఓ
వేస్తే టూ మినిట్స్ కి అయిపోతుంది అది ఇట్లా మా నానమ్మ బల్లే ఉంటది తెలుసా అండి
ఆ
సరే ఎపుడైనా ఫ్రీ టైమ్ ఉంటే ట్రై చెయ్యండి పిల్లలు కూడా చానా ఇష్టంగా తిం తింటారు తెల్సా చేసినద మొత్తాంఖతమై మా ఇంట్లో ఆ అ
ఆ
మా సైడు మస్తు ఫేమస్ అండి ఒక్కసారి ట్రై చేస్ వదిలిపెట్టరు అది అంత బాగుంటాయ్
ఉ
ఉమ్ కాని కొంచెం నిపుణులు వేయ్యాలి అవి అంటే బంట వచ్చిన వాళ్ళు ఉంటారు కదా?
ఆ
మంచిగా వచ్చిన వాళ్ళు వంటలలో చేదిరిగిన వాళ్ళు
ఆ
వాళ్ళు మాత్రమే వస్తాయి అవి మిగతా వాళ్ళు ఎవ్వళు చేసినా కన్సిస్టెన్సీ తెల్వదు కదా మిగతా వాళ్ళకు
అవునులే ఇబ్డు ఒకవేళ మీక్ చెయ్యాలంటే కొలతలు ఎట్లా మరి?
వాయిస్ బ్రేక్ అయితుందండి
నేను చెయ్యాలంటే కొలతలు ఎట్లా మరి?
ఆ సేమ్ మా నాన్నమ్మ ఇప్పుడు కప్పు తీసుకుంటా కదా అందుకే కొలత ఎప్పినా అదే కొలత తో నిన్నా కాబట్టి అదే కొలత చెప్పినా మీకు కప్పు కప్పు తీసుకోవాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఏదన్నా చాక అన్నా ఏదన్నా పెట్టినాం అనుకోళ్లి దానికి అంటాలి కొంచెం థిక్ సైడ్ ఉండాలి అది
ఆ
మనం బజ్జీల పిండి దొరుపుతాం కదా అండి సేమ్ ఆ కన్సిస్టెన్సీలో ఉండాల్
చపాతి పిండి
ఆ చపాతి పిండి దగ్గరకి అయితది కదా అండి బజ్జీల పిండిది కొంచెం లైట్ చపాతి ముద్దలెక్క గట్టిగా అయితది కదా బజ్ బజ్జీల పిండి ఉంటది కదా కొంచెం గరిటే జారుడు ఉంటది కదా?
ఓకే అండి సూడు
ఆ
మిరపకాయల బజ్జీలు చేస్తారు చూడు అట్లనా
ఆ అట్లనే అట్లనే అండి కొంచెం తిక్ ఉండాలి ఏదన్నా స్ స్పూన్ గాని ఏదనా గంటె గాని పెట్టినాం అనుకోళ్ళి కొ తిక్కు లేయర్ దానికి అంటు కొనేటట్టు ఉండాల కన్సిస్టెన్సీ అట్లుంటే మంచిగా వస్తాయ్
అవున్లే అండి
ఆ కప్పుకి సమానం కొల్తలే అన్నీ ఎగ్జామ్ దాదా తీసుకోవాలా ఓన్లీ ఎగ్వైటే ఇస్తారు
అవున్లే
ఉమ్ బాగుంటది
ఇంగా ఇంగా ఏంచేస్తాంటారు
ఇంకా యాజ్ యూజువల్ అందరు ఎస్కునేది అండి పలిపట్టి కానీ ఊర్లడ్డూలు గాని మొన్న సున్నండలు చేసింది మా నానమ్మ
అవును సున్నుండలు ఏ విటితో చేస్తారు చెప్పండి
ఆ సున్నుండలకి మినపప్పు ఉంటది కదా అండి మంచిగాపొయి మిన మినపప్పు ఇడ్లీలు చేసుకుంటాం కదా అండి మనం ఇడ్లీలు చేసుకుంటాం కదా ఇ ఇడ్లీలు దోశలు చేసుకుంటాం కదా
అవున
ఉ దాన్ని ఏమంటారండి మీ సైడు
అంటే ఉద్దిబల్ అంటారు
ఏమంటారు
ఉద్దిబళ్లు
ఉద్ది బాళ్ళు
అ
ఉద్దిబళ్ళు
వుద్ధి డాళ్లు
హు బలేవుందండి పేరు
అంతే కొద్ది మా సైడ్ ఇట్లనే ఉంటాయి.
మ్ కొన్ని ఉద్దిబళ్ళు తీసుకోవాలి ఉద్దిబల్లీ ఏ కప్ తోనిర్ ఏ గ్లాస్ తో తీసుకుంటామో దానికి ఈక్వల్లీ షుగర్ ఒరు జాగ్రి రెండు యూజ్ చేయొచ్చు
ఆ
ఉహు జాగ్రి తెల్సా
ఆ తెల్గు బెల్లం
మ్ సమానం తీసుకోవాలి ఈ మినపప్పు ఉంటది కదా అండి మంచిగా స్మాల్ ఫ్లేమ్ పెట్టి మంచిగా ఎయించాలి ఇప్పుడు సపోజ్ హాఫ్ కేజీ అనుకొండి. ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు ఎయీంచాలి.
అ
స్లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మొత్తం మిన సున్ను ఉండల్ది టేస్ట్ మొత్తము మీరు ఎట్లా వెంపిల్లు అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటది.
అంటే ఎంత సెప్ వెంచాలి అవి
ఆ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. లో ఫ్లేమ్ పెట్టి గంజి వేడయినంక వేయ్యాలె వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టి గొ గోలియ్యాలె హా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మెల్లగా మంచి గోలియాలే మొత్తం రోస్ట్ అవ్వాలి.
హ
తర్వాత చం పిడికెడు బియ్యం కూడా తీసుకోవాలి బియ్యం వేసుకుంటే ఏంది అంటే తినేటప్పు ప్పుడు అంటుకోకుండా ఉంటది లేకపోతే నోరంతా అది పప్పే తిరుగుతా ఉంటది.
పిడికడు బియ్యం కూడా వేయించి అందులోనేయ్యాలి తర్వాత మిక్సీలో ఈ మినపప్పును దానికి ఈక్వల్ బెల్లం తీసుకున్నాం కదా రెండు కలిపి మిక్సీ పట్టాలి అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటది.
ఆ
అన్ని ఏసి మిక్సీ పట్టేసి బియ్యం ఇందాక ఏయిచుకున్నాం కదా, అది గుడా అందులోనేసి మిక్సీ పట్టాలి మొత్తం పౌడర్ అయితది కదా, అయినంక ఇప్పుడు హాఫ్ కేజీ మినప్పపూకి, ఇప్పుడు హాఫ్ కేజీ ఇది ఆ కే జీ బెల్లం ఉంది కదా మనకు, దగ్గర దగ్గర పావు కిలో నెయ్యి పడతది.
ఓకే
పావు కిలో ఆ పావు కిలో నెయ్యి వేడి చేయాలి వేడి చేసిన తర్వాత అందులోనే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నం కదా పౌడరు
పావు కిలో అంటే కాల్ కేజీ నా
ఆ వన్ బై ఫోర్త్
ఆ అంతేలేండి.
ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్, ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్.
ఓ
వేడి చేయాలి, తర్వాత అందులో మనం ఇప్పదాంక పౌడర్ ఏసుకుంటున్నాం కదా, అది మొత్తం పప్పు అనేది ఫైన్ పేస్ట్ అవ్వాలి.
ఓకే
మనం గంధం ముత్తుకుంటే ఎట్లయితే ఆ టైప్ లో అయిపోవాలె, మొత్తం ఆయి ఆ నూనె నెయ్యి ఉంది కదా అందులో ఏసి మంచిగల్పేసేయాల, జస్ట్ పిండి వేడక్కుతే చాలు జస్ట్ మంచిగలిపేసి దింపేసేయాల వెంటనే, కొంచం వామ్ అయి తది కదా అది, వామ్ అయినంక లడ్డులు కట్టేసేయాలి, బాగసేపు స్టవ్ మిన్నే ఉంటే మనకు చక్కరగాని, బెల్లం గానీ ఏసుకుంటాం కదా. తం పాకం లెక్క అయిపోతదది స్థలా రాళ్ళయిపోతయి ఎసనూలలన్నీ రాళ్ళు అయిపోతయి, అందుకని జస్ట్ వేడెక్కింత వరకు పిండి ఉంచేసి వెంటనే దింపేసేయాలే మంచిగలిపేసి
ఓ మనం నెయ్యల్ నెయ్య వేడయిన తర్వాత
పిండేసేయాలే ఏసి మంచిగల్ కోవాలి తర్వాత ఆల్రెడీ నెయ్యి వేడిదే ఉంటది కాబట్టి తొందరనే వేడెక్కి పోతది గుడ వెంటనే దించేసి, కొంచెం బామ్ అయితది కదా అంటే గురువెచ్చగా అయితది కదా.
చల్లగయి
త ఆ గరవెచ్చాగున్నప్పుడే లడ్డూలు గట్టుకోవాలా.
అవునులేండి ఈసారి ట్రై చెయాలండి అంటే పాపకి ఎప్పుడు పల్లీ లడ్డే పెడద అంటనా
తా అండి ప్యూర్ హెల్దీ తెలుసా, ఇంకా పల్లీలన్నా కొన్నింటికి ఎలర్జీస్ అవిటికి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు గాని, స్కిన్ ఎలర్జీస్ ఉన్నా గని పీనట్స్ దినద్దు
వావ్
తిన్నప్పపు అందరూ దినచ్చు డైలీ టూ దిన్న ఫుల్లు ఇప్పుడు మంచి ఫ్యాట్ అది, ఆ నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్
ఉమ్ ఫస్ట్ లో కొద్దిగా ట్రై చేస్తా.
బెల్లము ఇంకా మనకు ఎలర్జీస్ ఏమన్నా ఉన్నా గుడ పోతది బెల్లంతోటి. ఇంకా ఈ మినపప్పు బ్యాక్ పెయిన్ కి గాని, గ్రోత్ంగ్ కి గాని మంచిగా యూజ్ అయితది. ప్యూర్ గీస్ గుడ్ ఫ్యాట్ కదా, మంచిగ ఉంటది పిల్లలు ఎద ఎదగని కి గాని చానా మం
ఆ అవునవును మంచిదని తెలుసు. సున్నుండలడ్డు కాక్పోతే నేనెప్పుడు ట్రై చేయలేద్లెండి.
కానీ కొంచం కాస్ట్లీ వడ్తద్ గదా అందుకోసం అన్ జెప్పి ఆగుడైత అంటది బాగా సార్ గని కన్
ఇగాదు
మంచి హెల్ది అండి చేస్కోవాలి.
నెయ్యొకటే గదా తెచ్చుకుంటామ్
ప్రాసెస్ ఇంకోటి లాంగ్ ప్రాసెస్ కొంచము చానా ఓపిక గావాలే చేయ్నీకే
అదేంది
ఒక్కసారి యేస్కుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఫ్రిడ్జ్ లో వెట్కుంటే
ఉ
ఫుల్లు రోజుల్ స్టోర్ ఉంటాయ్
ఓకే ఇదేన్ని రోల్ ఉంటాది మనం చేస్ కున్నాంకా ఇది ఎన్ని రోల్ ఉంటది
ఇది మనం ఉంచుకున్నన్ రోజుల్ ఉంటది మీరు ఫ్రిడ్జ్ లో వెట్టిల్ అనుకోల్లి టూ మంత్స్ వరకు ఉంటది బైటో బయట వె ట్టేద్ ఉంటే ఏర్ ట్రైడ్ డబ్బాలో వెట్టాల మంటే ప్లాస్టిక్ డబ్బాలో వెట్టి మూత గట్టిగ పెట్టాల స్టీల్ వాట్లో వెట్కుంటే ఎంతో కొంత ఎర్ వోతద్ అందులోకి ఎర్డ్రైడ్ డబ్ వళ్ళలా వెట్టేశ్నం అనుకోలి వన్ మన్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ వరకు మంచిగా ఫ్రెష్ ఉంటయ్.
అవ్
ఉం ఉ
మంచిది నేన్ గుడా విన్నా ఆ అంటే ఇక్కడ మాక్ దొరుకుతాది బయట అంటే మా ఇంట్లో చెయ్యను. బయట ఫేమస్ ఉన్నాయి గదా ముత్యాల్ రెడ్డి అట్లా స్వీట్స్ అన్ బేక్ ఆ ఉంటాయి కదా దాంట్లో నే మంచిగా దొరుకు తది అక్కడ తెచ్కుంటా
ఉం మస్సు మంచిదిగన్ ఒకవేళ బయటది కంఫర్టబుల్ అనిపియకపోతే ఇంట్లో యేస్కోవాలా నెయ్యి అనేద్ డైలీ పాలెట్లెక్కువనే వడ్తం కోడం ఇగ చానవరకు ఇగ ఓపిక గావాలే గని ప్యూరు మంచి హెల్తీగ దొరుకుతయ్ పిల్లలున్నప్పుడైతే చాన వరకు చిన్నప్పడ్ నుంచి హెల్తీ వెడ్తేనే మంచి ఉంటారు పిల్లలు అనేది ఇప్పుడు మనం బయటవి దొరికేటి పెట్టినా హార్మోనల్ చేంజెస్తోని చిన్న పిల్లలు గుడా చాన పెద్ద తర్హాన్ భవి జెస్తుని వాళ్ళు హెల్దీ అన్ కుంటారు గాని అది గాదు అట్ల గ్రోతింగ్ అనేది సరిగ్గుండదు.
ఆ
కే వీలైనంత వరకు నచురల్ గాని ఇంట్లో ఉన్నాయే జుస్కోవాలా
అవును బయట
గ్రోతింగ్ లో ఈ హార్మోనల్ చేంజెసు చాన ఇబ్బందైతది
నావ్
ఇంక నేను వింటర్ లో కొబ్బర్ నూన గుడ్ నేన్ ఇంట్లో యేస్కుంటా. అంత డేంజరస్ నేన్ అంత డేంజర్ మైండ్సెట్ నాది కొంచం
వవున్
బయట ప్రొడక్ట్స్ అంతా అవైడ్ జేస్తా జస్ట్ ఇప్పుడ్ నార్మల్ తలక్ వె కునేది నేను బయట్నుంచే కొనుక్కుంటా
అవునులే
వింటర్ లో మాత్రం స్కిన్ ఇట్లా పలుగుతాంటె మాయిశ్చరైసర్ అవిటి కంటే నేను మంచిగా ప్యూర్ కొబ్బరి నూనె ఏసుకుంటా ఇంట్లో నైట్ రాసుకొని ఫ్రెష్ అయితాం కదా
అవునులేండి